హలో ఆ మేము కొంచెం బయటకెళ్తున్నాం. మీరూ ఇంట్లోనేనా
ఏందో ఇంకా స్కూల్ స్టార్ట్ ఐతే ఎటుంటడ్ కాని భయమైతుందిగా
అంతే మస్త్ స్కూల్ స్టార్ట్ అయితుంది గాని ఎండల్ దగ్
కానీ అందరు ఒక యూనివర్సిటీస్కిట్లా లేటుగా పెడుతున్నారుగా
అవునా స్కూల్స్ కూడా అట్లే పెడితే బాగుండు
ఆ సెవెన్ డేస్ పోస్ట్ పోన్ చేసిరటా వన్ వీకు
మంచిగనే చేసిరు మరి ఎండలు అసలు తగ్గట్లేదు
అవును అది సర్వే కూడా కాలేదంట కదా విలేజ్లలో సర్వే చేస్తున్నారు కదా ఇప్పుడు
అవునా ఏమో ఇంక మాకు ఆ ఎంక్వైరీ ఏం తెలవలే
ఆ సర్వేస్ అయిపోలేదండి ఏం చూస్తున్నారు అంటే ఈ ఎండలు ఇంగ రుతుపవనాలు లేట్గా వస్తాయ్ అట ఈసారి ఏమో నిన్న న్యూ న్యూస్లో నార్మల్ గా అంటున్నారు స్కూల్ లో కూడా హాలిడేస్ ఇస్తారు ఇంకొక టెన్ డేస్
టెన్ కి పెట్టిన బాగుండు స్కూల్ కి
ఆ జూన్ ఫస్ట్ జూలై ఫస్ట్ నుంచి అనా జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి అన్న ఆ అని అంటున్నారు జూన్ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్త్ నుంచి
పిల్లలు పోవాలంటే ఎండలకస్సలు బేకారు బేకారు అయితులు కూర్చున్నా కదా ఇప్పుడు బస్సు లో అంత తడిచిపోయినా అస్సలు
అవును ఇక్కడ రోహిణి కార్తే రోహిణీ కార్తె అంటే ఎయిట్ తర్వాత వేరే చేంజ్ అయితడట కదా
ఆ ఇప్పుడు రోహిణి కార్తే నడుస్తుంది కదా
ఆ అది చేేంజ్ అయితే కొంచెం ఎండల్ తగుతయ్ అవునటా ఎయిట్ కి ఏదో మృగశిర కార్తె వస్తాదట అది వస్తే అది కూడా ఎండ వేళ అట్లనే ఉంటే చేంజ్ చేస్తామని వస్తున్నది
మృగశిరకార్తె కి వస్తె కొంచెం వర్షాలు కురుస్తయ్
అవును మాకైతే అవును మాకైతే రోజు ఇట్లా చల్ల పడుతుంది ఒక్కొక్క రోజు చల్లబడుతుంది హమ్మ వర్షం పడతదనే లోపే మళ్ళీ ఎండగొడుతున్నది
నైట్ ట్వెల్వ్ థర్టీ దాకా ఇట్లా మబ్బులు మబ్బులు మా ఉడకపోసింది టూ వర్కి మొత్తం ఇట్లా వర్షం వచ్చేటటూ చేస్తే హమ్మయ్య వర్షం పడతది కావచ్చు అనుకున్న ఊరుస్తాంది మెరుస్తాంది వర్షం లేదు ఏం లేదు
ఎ పెద్దగా పడితే బాగుండు
అవును
కొంచెం సళ్ళన్న పడతది
అవును సళ్ళ బడిన బాగుండు
మస్త ఎండ అసలు కాళ్ళు కింద పేడితే నిపు మీద పెటినట్టే ఉంది బస్టాండ్లలో ఇంకిగేం బాక్స్ గిట్ల ఏం తిస్కెలలే ఇగ ఇంటికెగా ఆడికే పోయి తిన్ టమ్ కదా ఎట్లాగో అని
ఫోర్ ఫైవ్ అయేతట్టు ఉంది కదా
ఫోర్ అయేటట్టు ఉంది ఇప్పుడు ఎంత అయింది ఆ ఎయిట్ థర్టీ కదా ఫోర్ అయితది ఇగ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడతది కోదాడ అంటే ఆ టూ త్రీ ఫైవ్ అవర్స్ పడతది ఇంగా ట్రాఫిక్ అయ్యంట సిక్స్
అదే అంటున్నా మరి అప్పుటి దాకా బస్సు ఏదన్నా అదే మరి ఫుడ్ తినాలే కదా సమ్మర్ టైంల
ఉమ్ జూసులు తాగుతన్నము సూర్యపేట్ల దిగి కొంచెం జూస్ గిట్ట తాగినం ఇంకా ఫుడ్ గట్ల తింటే ఇంకా లేట్ అయిత ఏమో అని మార్నింగ్ ఏం తిన్లే ఇగ
ఉహూ
ఫస్ట్ అని తాగేసి ఫస్ట్ ఎక్కి కూర్చున్నము బస్సు ఇగ మిస్ అయితే కష్టం మల్ల ఇంగా ఎప్పుడంతా లేవు బస్సు
ఉమ్
ఏముంది కొంచెం కూకని కూర్చుంటే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళా రిటర్న్ రావాలి మేము ఇవ ఆ
ఇ
అ ఏంటి ఏది
నేను ఎలా సరు జర్నీ అని
ఆ నైట్ జర్నీ ఇంకా ఇప్పుడు వెళ్లి ఆ రెండు నైట్ జర్నీ ఏ సల్లగానే ఉంటది
ఆ
కా పోతే లేవన్ వరకు అవుతుదేమోమ్ సిటీకి వచ్చేప్పు మళ్ళీ డైరెక్ట్ బస్ దొరికిందంటే దిగేస్తాము అక్కడ సిటీలో అవును అదే వన్ వరకయినా ఉంటాయి అన్నీ
సిటీలో వన్ టూ అయినా ఏం కాదు
అంతే ఊరికి టెన్ రావాలంటే కష్టం విలేజ్ కి నైన్ కి రావాలంటే కష్టం ఎవ్వరన్నా కనిపియారు మనుషులు
అవును ఆ సెవన్ దాటుతనే ఏము ఉండవు ఆటోసుండవు బస్సెస్ ఉండవు డాన్ల బస్లు ఉండవు ఆటోలు ఉండవు ఇటు నుంచి అటు పోయేటప్పుడు ఏం కాదు గాని అట్నుంచి ఇటు వచ్చేటప్పుడు ప్రాబ్లం
న్నాక పని
ఏ టైం అయినా అదే అండి ఆ
పట్నా పనిచేసుకొని రోజుకి ఎంత తీసుకుంటారు కదా తొందరపడి ఆ హలో అమ